నమస్కారం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేత వున్నారు
హలో
హలో ఏం చేస్తూ ఉన్నారండి
మేమా ఖాళీగా ఉన్నామండి
ఖాళీగా ఉన్నారా
ఓకే మామూలుగా మీరు ఏం పని చేస్తూ ఉంటారండి
ఏం పని చేస్తామండి వ్యవసాయం చేస్తాం మేము
వ్యవసాయం చేస్తారా
ఊ
అంటే మీరు ఏ పంటలు పండిస్తారండి వ్యవసాయం అంటే
వ్యవసాయం అంటే కూలీలు పోతాం
ఓకే అంటే కూలి పని చేస్తారా అండి
అవును
ఓకే అంటే ఏ అంటే ఏ ఏ పనికి వెళ్తూ ఉంటారండి
మోటా బికేకి తొగేకి ఉ చెని కాయ పికేకి చేనికాయ తోగేకి ఇట్లా దాంట్లకన్నింటికి పోతుంటాం
ఇప్పుడు వాటికి అన్నిటికీ మిషన్స్ వచ్చాయి కదండి అంటే మీ కు పని దొరుకుతుందా మరి
అవును అప్పుడప్పుడు దొరుకుతాది వేరే టైమ్ లో ఖాళీ టైమ్ లో ఖాళీగానే ఉంటాము ఇంట్ల చిన్న చిన్నగా ఏదన్న పనులు చేసుకుంటుంటాము
ఓకే అంటే మీ బతు కుతెరువు అంటే ఇంకా అదే అంటే మీరు రోజువారీ పనుల మీద ఆధారపడి ఉం నాకి ఓకే
కూలి దొరుకుతుంది ఒక రోజు దొరకదు
ఉ
అవును
ఇస్తారండి ఒక రోజుకి
రోజుకొచ్చేసి బాక్స్ కట్టుకొని వెళ్తే నూట యాబ్భై ఇస్తారు
ఆహా
బాక్స్ వాళ్లే అన్నం పెడితే రెండు వందలు ఇస్తారు
ఓకే వాళ్ళే అన్నం పెడితే రెండు వందలు ఉహు
ఉమ్ మేము అన్నం ఎతుకెళ్ మేము అన్నం ఎతుకెళ్తే రెండు వందల యాబై ఇస్తారు
ఓకే అంటే మీకు వాళ్ళు కూరగాయలందు అంటే మీరు కూరగాయలందు తీయడానికి వెళ్తామని చెప్తున్నారు కదా అంటే వాళ్ళు మీకు ఇస్తారా కూరగాయల అందు ఏమన్నా మీకు కూడా పెడతారా వాళ్ళు
ఆ పెడతారు అంటే కొన్ని కొన్ని ఏరియాసి ఉంటారు కదా చిన్న సైజువి అట్లాంటివన్నిను ఆ వేస్ట్ గా ఉంటాయి అవి తీసుకోరు మార్ కెట్ లా అన్ని అట్లాంటివన్నీ పక్కక్ పోసింటారు ఏరేసి అవి పెడతారు. కొన్ని కొన్ని అట్లాంటివిదెచ్చి చేస్ కొని తినేది
ఓకే అంటే అలా ఆ అంటే కూరగాయలు అవన్నీ మీకు కూరగాయల పంటకెళ్తే అలా పెడతారు అనమాట మరి శనక్కాయలా ఎళ్తే అవి ఇస్తారా అండి.
శనక్కాయలు ఈ ఈయరు ఆ డబ్బులు కూలీలు ఎక్కువ ఇస్తారు ఈ ఈ మం అంత ఇంతకు ముంద్ ముందయితే కూలీలు తక్కువ ఉండే ఇస్తుండ్ర్రి శనక్కాయే ఇప్పుడూ కూలీలు. ఎక్కువైపోయినాయి కాబట్టి చనక్కాయి ఏమి ఇవ్వరూ ఆ అంతా పొలం అంత్ యా పీకేసి వచ్చిన్ తర్వాతా లాస్ట్ లో కొన్ని పీక్కోమంటారు ఒక రెండు కేజీలు అట్లా. తీసుకవెళ్ళు అన్ ముందుంటారు.
నుంచి సాయంత్రం వరకు పని ఉంటుందా.
ఆ పొద్దున్నే ఏడున్నరా ఎనిమిదికి ఎళ్తాము. ఆ ఒకటిన్నరా రెండు కల్లా వచ్చేస్తాం.
ఒకటిన్నరా రెండు కంతా వచ్చేస్తారు ఓకే అంటే మధ్యా భోజనం తీస్ కెళ్పోతారా
అవునువును పొద్దున్నే భోజన్ తీసుకెళ్తాము ఏడున్నరకే వెళ్తాం గదా పొద్దున్నే ఇక్కడ భోజ చేసినుము. అక్కడకి ఎళ్ళిన్ తర్వాతా కొన్సేప్ పన్ చేశేసి ఎనిమిదిన్నరా తొమ్మిది కల్లా తినేస్తాం.
ఓకే అంటే రెండ్ రెండు పూటల్కి తీసుకెళ్తారా.
ఒక పూటే
ఒక పూటకు తీసుకెళ్తారు మరి మధ్యాహ్నం కండి భోజ్
మధ్యాహ్నానికి మళ్ళీ ఇంటికి వస్తాము గదా రెండు గంటలకీ అప్పుడు ఏమన్నా పొద్దున్నే. చేసుకోండేది ఉంటే తింటాము లేదంటే చేసుకొన్ తింటాం.
ఓకే మళ్ళీ అక్కడం
హలో హలో హలో హలో హలో